ఇప్పో
ఏం చేస్తున్నావ్
నేనా ఇయో నల్లొస్తుంది వాటర్ పడుతున్న
ఆ ఏంది కేస అవా
అవును ఏం చేస్తున్నావ్
నేను వర్క్ లో ఉన్నా
అవునా తిన్నవా
టిన్లే ఇంకా తిన్నావా నువ్వు
తిన్నా ఏం కూర
మాది వీ గ్
నాని గాడు ఏం చేస్తాండ్
ఆడుకుంటుండ
ఆడుకుంటుందా ఎప్పుడొస్తున్నారు
మ్యారేజ్లీకి
అదే డేట్ ఉంటది కదా
ఫస్ట్ కి
ఫస్ట్ పాంట్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ వన్ వీక్
అవును అక్కకు ఫోన్ చేసి చెప్పిన చెప్ తిన్నావా నువ్వు అక్కకి హలో హలో హలో హలో
హలో వినిపించట్లే
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
అక్క వర్క్ కెళ్ళింద
ఆ వెళ్ళింది
వెళ్లింద అమ్మమ్మ ఏం చేస్తుంది
అటేళ్ళింది ఆ మాట్లాడడానికి
అవునా
నిన్న చెప్పమన్న కదా అక్కకి చెప్పినావా అంట అన్న
చెప్పిన చెప్పిన వస్తా అన్నది
వస్తా అన్నదా మరి బట్టలు తీసుకుందా
నిన్ననే ఒక ఫోరో ఫైవో కొన్నా నేను
ఎక్కడ
ఇక్కడే మాబ్బాల
టే బా సారీ సారి డ్రెస్సుల
డ్రెస్సులు
సిస్సాఫ్ అయింది
ఏం ఎందుకు నీకు కావాలా
ఆ నాకు కూడ తీసుకుంటావేమో అని
అక్కకి నా క్ తీసుకున్నా అంటే అక్కడ తక్కువకు వస్తాయేమో మీరు తీసుకొని వస్తారేమో అనుకున్న కానీ అక్క లేదట ఇంటి దగ్గర
అవ్ను
ఒక్క రోజు కాలి ఉన్నప్పుడు వెళ్ళి రావచ్చు కదా అందరు కలిసి
ఆ హైద్రాబాద్ లోనే వెళ్దాం అనుకుంటున్నాను
అ
మరి నువ్వు కూడా రావచ్చు కదా అందరం కలిసి చేసుకుందాంగ
నేన్ రాలేన్ టైమ్ లేదు నాకు రావడానికి వద్దామని అనుకున్నా ఫ్రైడె
ఉమ్
అన్నయ అటు పోయిండు
పడుకున్నా
వెళ్ళలేద
లె
ఏ
లేదు
ఎనీ ప్రాబ్లం
హెల్త్ ఇష్యు
అవున హాస్పిటల్కి వెళ్ళ క్ పోయార
వెళ్తం తర్వాత
తర్వాత తర్వాత అంటే లేట్ అయిపోతది
కొంచం వర్క్ ఉంది కొంచెం వర్క్ ఉంది
అవునా హ్ మామయ్య కూడా వెళ్ళిండా ఉన్న ఇంటి దగ్గరె
ఉన్నరు
ఉన్నాడ
ఉమ్ కాల్కి కొంచెం ఏదో ఇష్యూ వచ్చిందంట
ఆ
ఉన్నడు
అయ్యో వర్క్ అయితేలేద అనుకుంటగా ఈ మధ్యలో
అయితలె ఎవర్కి
ఎట్ల మరి అట్ల అయితే కష్టం గదాహ్
టూ నైట్ వన్ ఓ క్లాక్ కి వన్వ లెవెన్ కూడా కాల ఇంక పడుతున్నా
ఉమ్
ఆ లెవెన్ అయితాంది అందరికి ఫోన్లు వచ్చినాయి అందరు లేచి ఏమంటారు పెట్రోల్ డీజిల్ అయిపోతు తాంది అంట ముసెస్త సరే అంటే రెండు మూడు రోజుల్లోకు తెరవాలంటా అంటే
అవునుంటాయి కదా గ్యాస్ కూడా వస్తు లేదండి ఇక్కడ వస్తుంది వంది స్తులేదంటారు నాలుగు వేలు అన్నారంట
ఇక్కడ బ్లాక్ లో తెచ్చ కోవాలి కదా
అవునా ఫోర్ తథౌసండ్
ఆ
ఈరోజ వచ్చింది ఇక్కడ వన్ థౌసండ్ అంట వన్ థౌసండ్ కూడా కాదు నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వడు
కుకింగ్ కదా బుకింగ్ అయితేనేమో థౌసండ్ వస్తుంది బ్లాక్ లో తెచ్చుకునేది అయితేనేమో
మరీ అంతనా ఒక టూ థౌజండ్ అనా తెచ్చుకోవచ్చు కాని
అవును అప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండే
ఆ
ఇప్పుడు ఫోర్ థౌజండ్ అయింది
ఆమ్మ కష్టమే
అయిపోతే పొయ పెట్టుకున్నాం బయట కట్టెలు తెచ్చుకుని
ఓ మాై గ వండుతున్నారా
అవును ఇందాకే అయిపోయింది అందుకే లేట్ అయింది కొంచెం
మీది కూడా అయిపోయిందా
అందరి ఇక్కడ ఉన్నోలందరిది అయిపోయిందా ఎవరిదైనా ఉన్నదా
ఇంకా మాకు ఎన్ని మంత్స్ వచ్చింది తెలుసా మేం ఊకె ఇంటికెళ్తున్నాం కాబట్టి మాకు ఇప్పటికి ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటా
ఫోర్ మంత్సే వస్తందా మీకు మాకు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వస్తది
నాకు తెలిసి నాకు తెలిసి అంటే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎన్ని మంత్స్ అయితందంటే అవుతుంది అనుకుంటా ఫోర్ ఫైవ్
మాది వస్తది బాగానే ఇద్దరమే కదా మళ్ళీ ఎక్కువ నేను ఉండట్లేదు కదా ఆయన వండుకుంటాడులే డైలీ ఇంట్లోనే కానీ ఎప్పుడైనా కర్రీ అయితే బయట తెచ్చుకుంటాడు ఎప్పుడో ఒకసారి కర్రీ వండుతాడు ఓన్లీ రైస్ ఒక్కటే కదా
ఆ అందుకే కొంచెం అవును నైట్ ఇగ అందరు వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉన్నా మా ఇంట్లో
అవునా కాల్ చెయ్యొచ్చుగా మరి
ఎంత
ఆహ్ హా
లెవెన్ అవుతుంది నైట్
నేను టూ వరకు నిద్రే పోట్లేను అమ్ములు వల్ల
అయ్యో
ఉహ్
అమ్ములుకు తీసు కున్నా మరి
ఉహ్ తీసుకోలేదు అయిపోయినంగా తీసుకుందాం అని
ఉహ్
శారీ కొందాం అనుకున్నాలే కానీ ఇప్పుడు శారీలు ఎవ్వరు కట్టట్లే నాకు కూడా శారీస్ మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అసలు
ఏం చేయంటే శారీ తీసుకో ఒకటి అంటే క్లాత్ తీసుకో క్లాత్ మెటీరియల్ హలో
చెప్పు చెప్పు వినిపిస్తుంది
ఆ క్లాత్ తీసుకొని అమ్ములుకి నీకు సేమ్ కుట్టించుకో
ఇప్పుడు ఆమె చిన్నపిల్ల కొద్దిగా పెద్దాయి నడిచేటప్పుడు అయినా సెట్ అయితదె గానీ ఇప్పుడు ఎందు
ఏం పర్లేదు ఇప్పుడి నుంచి స్టార్ట్ చేయరాదు
వద్దులే దిష్టి తాకుతది మళ్ళ అసలే హెల్త్ మంచిగా ఉండట్లేదు
పర్లేదంటే మనిద్రం సేమ్ తీసుకుందాం
వస్తలేవు కదా అసల్ కలవట్లేగా నాతోని
క్క
ఎంతైనా రిచ్ కదా ఏ ఏరాళ్ళు ఏరాళ్ళు ఒకటై పో అనుకుంటే
అవును కాదా మరి మా ఫ్రెండ్ మా యారాలంటే
అవును తోటి కోడలు
అవును
గ్రేటే
కాదా మరి
అవును అవును
మ్
మ్యారేజ్ శారీసుకొన్నరంటగా
అవునా అప్పుడే
ఫిఫ్టీ థౌజండ్ అంట
ఎప్పుడు కొన్నారంట
కొన్నరంట నిన్ననే చెప్తుంది నిన్న అక్కడికి వెళ్ళి వచ్చిన ఇక్కడికి మళ్ళీ వచ్చిన మా ఇంటికి
న నిన్ను కొన్నారా లేకపోతే అంత ముందు కొన్నారా అంటా అట్లా కొనొద్దు కదా,
అంతకు ముందుకంటే మ్యారేజ్ పెట్టుకున్నాంక పోర్ డేస్కెమో కొన్నారు అనుకుంటా
అవునా
మ్మ్ పుట్టియాలంటే లేట్ అయితాదని ముందే కొన్నారట కొంచెం మీ చెల్ల బక్కగా ఉంటది కదా
నిన్న వైట్ ఇట్లా నిలబడ్డది మాట్లాడతలేదు కద రా అంటే అదేం లేదు నిన్ను చూ లేదు అన్నది
బిజీ అయితె ఏంలెవ్యలె మ్యారేజ్ హడా విడిలో బిజీ అయిపోయారు
మొన్న మాట్లాడేటట్టు మీరు ఎక్కడ ఉంటార్రా అన్న
అదే మ్యారేజ్ హడావిడున్నది కదా కొంచెం దగ్గర్లో వడ్దది కదా
వస్తును ఓ అమ్మ మ్యారేజ్ అని ఎవరి హడావుడి లొ వాళ్ళు ఉన్నరు కద వీళ్ళిద్దరు ఒక అక్కనే ఉంటారు ఇంకా
వామ్మో ఇప్పుడు
ఆ ఏ మొలే కళలు వచ్చినాయి అప్పుడే పెళ్లి కళలు
పెళ్లి పెళ్లని ఇన్ని రోజులు వెయిట్ చేస్తాంగానీ ఒక్క రోజులనే అయిపోతది
హలో వాళ్ళని వదిలేయ్ గానీ అమ్ముల్కి ఎన్ని మంథ్స్ ఇప్పుడు
పోల్ పడతయి రేపు
మరీ వన్ ఇయర్ కి షూరిటీ ఇస్తరుకదా
లేదు
వరంగల్లో ఒకటి ఉంది నాకు తెలిసింది ఈ.. ఎళ్దావా
తీస్తారటనా
మ్
నిన్న
తక్కువలోనే మంచి వి ఉంటాయి
ఎమ్మటెవచ్చిన హలో
హలొ హలో
మీరు కూడా వస్తారా
ఆ మేము కూడా అదేమంటారు ఏడు ఇంక మాకు ఆల్బమ్ మ్యారేజ్ ఆల్బమ్ లో కొన్ని ఫొటోలు తక్కువ పడినాయి
ఉ
హలో
వినిపిస్తుంది వినిపిస్తుంది
అవి దిగడం కోసం వెళ్తున్నాం అందుకే నిన్ను కూడా ఎట్లాగో మీరు గూడా వస్తారు కదా అని చెప్పి
తోడ ఎవరు లేరని వెళ్ళాల అనుకోలే మీరు వస్తా అంటే వెళ్తా
ఆ వెళ్దాం మరి మీ ఫ్రెండ్స్ రారంటనా
తెలీదు అడగాలి ఒకసారి కాల్ చేసి
కాదు అప్పుడు మీ ఫ్రెండ్స్ తో శారీ కట్టుకొని వెళ్ళినావ్ చూడు దేనికి ఏ పండగది
అదా మ బతుకమ్మ ఫెస్టివల్
ఆహా బాగా జరిగిందా
మస్తు ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు
హలో
హలో
బా జరిగిందా
ఫుల్ ఎంజాయ్ చేసినావు అని చెప్పట్లే
అవునా
బాగుంది అక్కడ మళ్ల వాళ్ళ ఇంటికి కేళ్లాం గదా ఎప్ ఎప్పుడు వెళ్ళలే కొత్తగా వెళ్ళినాం కొంచెం ఫస్టూ అటు ఇటు చూసుకుంటున్నాం తర్వాత మంచిగా అందరు కలిసిపోయిరు మాట్లాడిర్రు ఇక ఈవినింగ్ స్టార్ట్ చేస్తే ఫెస్టివల్ మామూలుగా జరగట్లే అస్సలు వాళ్ళ ఊర్లో
అవునా డ్యాన్స్ వేసినావు
ఏషినా కదా ఎసినావ్ వీడియోస్ ఉన్నాయ్ ఆ అయ్యింది ఇంకొ కామ ఉన్నది
ప్రెగ్నెంట్ అన్నది కదా అప్పుడు
బాబు పుట్టిండు బాబు బాబు అనుకుంటా తెలీదు కాల్ చేయలే ఈ మధ్య నాకు
అవునా
సర్లే మరి
ఆ హలో ఉ చెప్పు
చెప్పేది ఏంలే బాబు పుట్టిండు అంటున్నా
ఆహ సరే మరి తర్వాత జెయ్
ఆ ఓకే